ఆ వినిపిస్తుందా హలో హాలో విన్పిస్ స్తుందండి
కొట్ చ్ కొట్ తినవా ఇట్టా
కొట్టిన అజతు నాలా కొ ట్టినా వచ్చిన బాయిదగ గ్గర
తెసు ఉండి
పొలాలల గల్ద ఆ వస్త దూర అంటే దూర ఉన్నా అబ్బో పొలలు అంటే మరి ఖాళీ మరికట్లు
ఇప్పుడు అవి ఉంటాయి పగడలు ఇప్పుడు అయి ఉంటాయి కదా అదే కుచ్చుకునేది ఆవు చెప్తా కాడలు
తెచ్చుకునే
అఓ వర్నింగ్ కోట్ ఏవంట
అ అంత ఎవ ోే కాలు
లేదు ఏదో అంటారు ఆ కొయ్యలు కొయ్యలంట అదు
ఏం చేస్త
ఇదిబోద్ తందర అప్ప అమ్మా
అమ్మా రేపు రేపు బోదు ఎల్లుంండపోతు ఎల్లుండి వెళ్తుంది మండే
ఆహో
ఐస్ క్రీమ్ రాగా దాని కొనియను దాని కొనియను అంటారు
అంటే దాన్ని గుని అని అంటే అర్థంగాాలి
నిన్నుగోనియమాను అంటాన
ఎందుకని ఆ కొన్ని ఇత్తదా కొనేయదా ఏమో
ఆ నాకు డబ్బులు లేవని అంటానా ఉన్నాయిలే నిన్న పదివేలు తెచ్చా
కారు అట్ల తెనె అన స్వీట్ ఇచ్చిన ఏమంటదమ్మా
అసలయితే నేను తేంగానే అన్నా రెండు బా సదేశి ప్రామిసా దానికోటి నానిగానికోటన్నది నానిగానికోటి దానికో గోట అన్నది నాని గాని గది నీకోటి దానికోటి అన్న తేనె గురించి అడగలే కాని స్వీట్ బాక్సులు రెండు తేనె గురించ్ తేమన్ లే గా స్వీట్ బాక్స్ గురించి అన్న అది
ఇంకా
హామ్ ఏహే అట్లనకే ఎన్ని రెండు సార్లు అన్నది
రంగు వాయిస్ బ్రేక్ అయితుంది హలో
అల్రా
హలో
హలో విన వినపడట్లేదా
ఎప్పుడు మరి షూటింగ్
రోజు తార్డ్ తర్వాతయితే పోతా వత్తా అని చెప్పిన
అట్రావా మరి తార్డు కుంటావు కదా ఆ
ఎటు
తార్డు తార్డుకుంటావుగా తార్డ్ కి ఉంటావుగా
మ్ మ్
ఆ
కొంచెం బ్రేక్ అయితుంది కొద్ది క్లారిటీగా మాట్లాడవా ఫోన్ దగ్గర పెట్టుకని ఆ ఆ ఎప్పుడను పడుతను
పయంటడువటిన ఆ ఫైవ్ తర్వాత అయితే వస్తుంది స్తా అని చెప్పినళ్ళలకు త్రీ ఫస్ట్ తర్వాత అయితే చెతురాను ఆఫ్టర్ ఫైవ్ అయితే వస్తాని చెతున్నాను
ఇంకా ఏం చెప్పాలి అమ్మకు ఇప్పుడు రెండు మూడో తారీఖు రెండు ఉన్నాయి రెండో తార కురుబడియాన్నా అసలు ఏం రాస్తారో అవి ఉన్నాయి అసలు నిజమేనా అంటాంది
నిజం అనేది
నాకు లేవుగా
మీకు లివ్వనీ ఆమెకెమెరుక
ఆ ఊహ అంటే వేరే సిమ్స్ కు ఉన్నాయి
ఆ అదే మరి ఉన్న డిగ్ర ఎగ్జామ్స్. అడు అదే ఉన్నాయింటారు మట్
ద లేే ఉంట ద అనే చన్నగ్ ఊర్ ఆవుద్యి ఇక్కడ ఉన్న పదాల వేరు వచ్చిన ట్రాన్స్క్రిప్షన్ ఆడియో వేరే విధంగా ఉంది. ఇని ఎప్పుడ అళనే
అదే మన్న నీ కూడా పో నీ కూడా పోలే పడువై చెమల గుడికి పోయేద్దామని అట్లా నాకుడదలే ని కూడా పోలే అప్పుడు ఎప్పుడ ప్రభాసు వచ్చినప్పుడు పోయిన చిన్నప్పుడు.
ఇ ఇద్దరం అద తెల్వకుం తెల్వకుం ఎంట ఉంట ఎత్తిగా
ఏమైతాడు ఆటో మాట్లాడితే వే సమ్మలు గూడ అంటే తీసుకుపోతారు
కానీ నాకు ఆ డ్రస్సు కావాలి నాకు ఆ డ్రస్ వచ్చాకే నేను వత్తా
అడ్రస్ ఇప్పుడు ఏడున్నది మరి
ఇన్నన్న ఎన్నన్నా నాకదిగా
ఓరక్కా ఇప్పుడు అది నేను ఉంటే తేకుంటే నా తప్పు లేనిది నేను ఏ మైపాలు ఉంటదా ఏ షాపులో ఉంటదో చెప్పు పోతా
జూడు అని
కా స ఉాల జూడాల ఉంటాయా కాసంలా మరి చెప్పద్దా మరి రేపు బోతలే ఐతే రేపుని మయ్
నువ్వు రేపేంది రోజు పోతూనే ఉంటావు
ఏడ పోయినా నిన్న సాయంత్రం పోయినా నిన్నది నిన్న పోయి నిన్న పోయిన ఏమ్మటే నిన్న పోయి ట్రైల్ చేసుకొని వచ్చన అంతే ఆ హ దారా పోదం
చెప్పు కాసంలో చూస్తా ఉంటే కాసంనే ఉంటయి లేకుంటే ఏడుండవు
ఆ
ఉంటే కాసమే ఇక ఏడ ఉండవు
ఉహు బావుంది ఇంకొకటి ఫ్యాషన్స్ అనేదో పడ్డది కొత్తగా ఉండు ఊ ఆ రెండిట్లల్లో కన్ఫర్మ్ ఉ ఉంటాయి ఖచ్చితంగా ఉంటయి లేదా వరంగల్ పోయినప్పుడన్నా తీసుకోవాలి
హ
అసలు ఇంతవరకు నేను వరంగల్ పబోలే
ఆనా ఈసార అనే ఉంటానంటడి పన్నెండు తర్వాత పోదు
ఎందుకు
డేట్ కాదు పన్నెండు వరకు ఆయనకు కనసింగ్ ఉంటుది
ఆ
పన్నెండు వరకు ఆయన క్యానాసింగ్ ఉంటది కాక ఒకటో తారీఖు నను స్టార్ట్ క్యానాసింగ్
చవ్
క్యాన్స్ కాదు క్యానసింగ్ అంటే పిల్లల్లే చేర్పించేగా అడ్మిషన్స్
ఆ ఆ ఆ
అట్లా పైకన ర కొత్తవా ఆ పోడు ఇట్లా పోవాలన్నా పోదం పోరాదు ముగ్గురం కారలా అన్న
ఆ ఆసియా వీళ్లు కూడా వస్తామ అన్నారు
ఇంకా ఆసవరు
చోటా ప్యాకట్ రక్షిథ
అవునా అయితే బస్క బా పో మరి
చూడే అన్నారు వాళ్ళకి నువ్వు వస్తున్నావ అని చెప్పలే
మరి చెప్పండిమ నేను వస్తానంటే రారాలి
అదే అండి ఒకవేళ వచ్చినా రాకుండా ఏం కాదు మనమయితే
అదేనా ఇక వాళ్ళు రాట్లేదంటేనే కారేసుకని పోదాం ఎందుకే ఆ మనం ఇద్దరమే ముగ్గురం ముగ్గురం ఊరుే ఏముంది మనద్ర వెనకిస్తుంట దేవుడికి అడికే కదా అంద్రే ఏమే
ఆ దేవుడు కాడికి వాళ్లు కూడా వస్తారు
వాళ్ళ వస్తే బస్సు పోదాం అంటున్నా లేకుంటడా కార్లో అయినా వాళ్ళు వాళ్ళు అంటే పన్నెండు అంటుండు మరి పన్నెండుకు పోతే మనం ఎప్పుడు ఎంజాయ్ చేయలేం గానీ మానింగే పోదంలే ట్రైయిన్కు పోదాం
ఏం కాదు మంచిగా ఇట్ంది పోదం
పన్నెండంటి పో పోద మ పన్నెన్డి కి
ప్ నేను డు ఇంటికి ఎ మిడ్ నైట్ మధ్యాహ్నమ వారే
బానే ఎందుకన్నా
అబ్బా అన్నాడు, ఎంజాయ్ చేయలేము అంట దేనికి అన్నట్ట పాన్న తర్వాత అర్థమైంది ట్రైన్ కిపోదాం అన్న ట్రైన్ కి పోయేదం
ఇక్కడ మనం ఏం తిరగలేము చేయలేమని
ఎందుకు
పన్నెండు తర్వాత అయితే అంటున్నా నేను
ఆ పన్న త్రతా మళ్ళీ ఎండ కొడుతది మనం మళ్ళ మనం టూ వరకు త్రీ వరకు రిటర్న్ అవ్వాలి.
అదే మరీ ఎర్లీ మార్నింగ్ అయితే అవ్వచ్చని అదే అడిగిన ఆఒక్క రోజు బోకు అన్నా ఆ ఒక్క రోజు బోకుంట్రవ పొద్దుగాల పోదాం ఆయన పోతే బా ట్రైన్ కు పోదాం
అయినా కార్ల కంటే ఇట్లా మనం పోతనే ఫ్రీ ఉంటది
కార్ అంటే మనకు అందుబాటులో ఉంటది అంటే లేటు కాకుంటా ఉంటదని అట్లా.
అ అఅందుకైతే ఒక రూమ్ ఉంది వద్దాం
అంతేలే కార్కి అయితే డబ్బులే బొక్కలే అంతేలే కారు కైతే డబ్బులు బొక్కలే అంతేలే కారు కైతే డబ్బులె బొక్కలే ఏముంది కాని కంఫర్ట్ మనం ఏంటంటే అ తిరగవచ్చు కార్ చ్అయింది కార్ అంటే మనం ఎ ఇక్కడ ఏ ప్లేస్ అయిన ఆ ఒక వరంగల్ ఏ ప్లేస్ ఉన్నా అటు పోవచ్చు గాని ఏమండి. ఆయనకు వీలు పడదు
నైనా ఆధార్ కార్డ్ పట్టుకొచ్చుకుంటలే హుహుమ్ చ్ బస్కు పోదాం హుహుమ్ ఓక నేను అనుకునేది ఏందన్ ఏ ట్ మనం ఇక్కడ నుంచి సెవెన్ కి ఇట్లా స్టార్ట్ అయినాం అనుకో సెవెన్ ఎయిట్ నైన్ ఆడికిపోయేసరికే నైనయితే అనుకో త్రీ అవర్స్ పడుతదా టూ అవర్స్అ
త్రీ అవర్స్ బడుతది చ్ టూ ఆర్ త్రీ ఆ వన్ అవర్
సరే ట్రైన్ కే పోదాం
హుమ్
హ ఎ సేవన్ ఉన్నాంట ఇటు చేసి నైన్ అవుతుంది అనుకో అడిగిపోయినని టెన్ లెవిన్ టు వెెలు వన్ టూ వరకు తిరిగిన త్రీ కి రిటర్న్ అయినా మళ్ళీ ఆడ త్రీకిి బస్ ఎక్తే ఫైవ్ వరకు. ఇడ ఉంటావ్
వచ్చేటప్పుడు బస్కధామ్
ట్రైన్క ఇ అంతకు లేదంటే టైం ట్రైన్క వద్దాం ఏది ఉంటే అది. కాదు కాదన్నా నీకు బైక్ లేదా
ఉంది
మరి బైక్ మీద పోదాం ఆయితే
ఎండకి సచ్చిపోత
సర్లే నేను మళ్ళీ చేస్తా బై
ఆ ఓకె బాయ్ లో నా మేఘాలయం ఎవ్రీ పర్సన్